వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి ఆ బాగున్నా అండి మీరు ఎలా ఉన్నారు
ఏం బాగున్నామండి
ఏం చేస్తున్నారంండి
ఏం చేయలేదండి ఇప్పుడు ఈరోజు నిన్న నైన్ట్ెంత మాకు వర్షం పడింది బాగా ఇప్పుడు అప్పుడే డే కదా ఎండ్ ఎక్కువ వచ్చేస్తుండ అప్పుడే ఇలా ప్రొద్దున అంతా ఎం వచ్చేస్తది నైట్ అయేసరికి వర్షం స్టార్ట్ అయిపో తది
అవునా ఏం తిన్నారండి
నేను ఈరోజు మా పీజిలో ఫుడ్ ఏం బాగలేదండి అందుకే ఏం తినలేదు జస్ట్ టీ ఒకటి తాగేసాను ఇంకంతే
అవునా
అవునండి
ఇంకేంటండి
ఉమ్ చెప్పాలండి మీరు మీరేం చేసారు మీకు వర్షం పడిందా మీ ఊర్లో
మా ఊర్లో కూడా వర్ష్ పడిందండి
అవునా
అవునండి
అన్ని ప్లేసెస్ లో ఇప్పుడు వర్షాలు ఎక్కువ అయిపోయాయండి
అవునండి రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి ఎక్కడవక్కడ
అవునా అండి
ఇంకేంటండి
చెప్పాలండి ఏమి రోజు సండే కదా ఏమన ప్లాన్స్ ఏంటండి బయటికి వెళ్ళడం కానీ షాపింగ్ కానీ
లేదండి నీ ఈరోజని ఎన్ని పనులున్నా కూడా నేను పోవాలి అని అనుకోట్లేదు నాకు నిన్న నైట్ నుంచి ఫుల్ లెగ్ పెయిన్స్ ఎక్కువయిపోయింది
ఆ
ఎక్కువ నడ్చినా కూడా అసలు నిలబడాలన్నా కూడా చ అస్సలు ఓపిక రావట్లా. పెయిన్ ఫుల్ వచ్చేస్తుందండి కాళ్ళంతా
అవునా అం
ఇంగా నిన్న నా ఫ్రెండునీ నా కాల్ల మీద కూర్చో అని చెప్పి ఆ తనని కాల్ల మీద కూర్చోబెట్టుకున్నా అండి అంత పెయిన్ అనిపించింది నాకు తనుకూర్చున్నప్పుడంతా ఉమ్ ఇప్పుడు అ అట్లనే ఉందండి తనకూచ్చునప్పుడు అంతా ఓకే. నా అంతా అంటే వెయిట్ పడితే పెయిన్ అంతా కనిపించదు అంటారు కదా. అంతేమనిపిలేదు తనొక్క స్ సారి దిగిన తర్వాత మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిపోయింది
అవునా అండి మరేమైనా టాబ్లెట్స్ కానీ వన్న యూస్ చేయగూడదా
ఆ ఒక టూ డేస్ తర్వాత యూస్ చేద్దామని అనుకుంటున్నా అండి ఇప్పుడు యూస్ చేయ్యాలనుకోట్లేదు
హ్మ్ ఏమున్నా కూడా హెల్త్ బాగా చూసుకోండి ఎందుకంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదా మనకి
అవునండి అది కూడా నిజమే కాళ్ళు మనం చాపుతాం కదండి అంటే నీలిగినట్టు అనిపిస్తుది కదా కొంచెం అట్లా
అవును అవునండి
అలా చేసి అలా చేయాలన్నా కూడా భయం ఐతుంది ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది అలా చేస్తుంటే ఇంకా ఉన్న పెయిన్ కంటే ఫుల్ అచ్చేస్తుంది అందుకే నైట్ పడుకున్నప్పుడు కూడా ఆ నార్మల్ గానే అంటే స్ట్రెచ్ ఫుల్ చేయాలా వద్దా చేయాలా వద్ద అన్నట్టు మెల్లగా తీయడం మెల్లగా కాళ్ళు పైకి లేపడం అట్లా చేసుకుంటున్నా అంత పెయిన్ఫుల్ అన్పి చ్చింది నిన్న
మరి ఇప్పుడు బెటరేనా అండి మీకు
ఇప్పుడు నా ఫ్రెండ్ బయటికెళ్ళింది సో తను వస్తే ఇంకొకసారి నిన్న కూర్చున్నట్టే కూర్చోబెట్టు కోవాలండి
ఊ అదేలేండి కాలు నొప్పి తక్కుతది
ఆం కొంచెం వెయిట్ పడితే మనకు అంత నొ ప్పి తెలియదు
అవునండి అవును టిఫెన్ తిన్నారా అండి మరి
లేదండి టిఫిన్ ఏం తినలేదు
ఉ మరి ఎలా అండి ఏం తిను కుడా
సంద తినలేదు ఇంకా వాటర్ ఒక అక్కడ తాగాను ఇంకా ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేయాలి
ఆ
ఇంకా నా ఫ్రెండ్ నిన్న పిక్ కళ తెచ్చు అంటే నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు పిక్కిలు తీసుకొని వచ్చాడనమాట
ఆ
సో ఆ పికిల్ బాగుంది సో వేడి వేడి అన్నంలోకి పిక్కిల్ వేసుకొని తిందామని అనుకుంటున్నాను
హ
సో చూడాలండి
బాగుంటదిలేండి పీకేలు
ఆ ఇంకా టొమాటో పిక్కిల్ కూడా ఉంది అది ఉందో అయిపోయిందో తెలియదు క్లారిటీగా
హ
సో వీలైతే టొమాటో పిక్కిల్నే తిందాం అనుకుంటున్నా అండి ఎందుకంటే మ్యాంగో పిక్కిల్ కంటే టొమాటో పిక్కిల్ బెస్ట్ కదండి అంటే మర అంత కారంగా ఉండదు ఆ సేమ్ వాళ్ళ మమ్మీ ఎలా చేస్తుందంటే చట్నీ టొమాటో చట్నీ ఎలా ఉంటదో అలా ఉంటుందండి టొమాటో పిక్కిల్ కూడా మరెంత స్పైసి కొండకు ఉన్నారు సో చట్నీ తిన్నట్టే ఉంటది కాబట్టి టొమాటో పికిలే ట్రై చేద్దాంమని అనుకుంటున్నానండి
అవునండి మీరు పిక్కిన్స్ బాగా తింటారా రైస్ లో కి
నే నా ఫేవరెట్ పికిల్స్ అండి ఎ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు తెచ్చిపెట్టినా కూడా తింటాను నేను నాకు నాన్ వెెజ్ పికల్స్ అంటె చాలా ఇష్టం అందులో చికెన్ పిక్ కిల్ అంటే చాలా ఇష్టం బట్ బయట టూ హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఒక పర్సన్ కే ఒక పూటకి అయ్తుంది అంతే ఆ ఒకసారి ఆర్డర్ చేసాను
ఉమ్
కానీ ఒక రోజు కూడా ఉనింది లేదది అయిపోయింది సో అందుక్ కు ఇంకా అంత బడ్జెట్ లేకుండే సో జాబ్ చేస్ హ్మ్ తర్వాత కావాలంటే మనకి ఎంతన్న ఖర్చు పెట్టుకోవచ్చు అన్నట్టు ఇంకా
అవునండి అది నిజమే మనకి మనకి జాబ్ వచ్చినప్పుడు కావాలంటే ఎంతైనా పెట్టచ్చు
అవునండి మనకి అప్పుడు సరేలే మనం సంపాదిస్తున్నాం కదా తినచ్చులే ఆరోగ్యంగా ఉండొచ్చులే అని ఆలోచిస్తాము ఇప్పుడు సంపాదించుకోకుండా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి అన్నీ జెస్ స్తే ఇంకా వాళ్ళకి బర్డనే అవుతుంది కానీ వాళ్ళకి కొనిస్తారు కొనిచ్చకేమో కాని ప్చ్ మన పిల్లలు అడిగారు కదా కొనియాలి అన్నట్టు అప్పు చేసనా కొనిస్తారు వాళ్ళు
అవునండి అవును
కానీ అది మనం ఆలోచించుకోకుండా మనం డిమాండ్ చేయడం అలా చేస్తే బాధ అవుతుంది కదా అర్ధం చేసుకునే వాళ్ళకి అయితే ఏం ప్రాబ్లం ఉండదు
అవునండి
ఇంకా వేరే వాళ్ళు ఇంక డిమాండ్ చేసి లేదు నువ్వు ఇట తెస్తానే నేన్ అది తింటా లేకుంటే తినను అని డిమాండ్ చేస్తే ఇంకా వాళ్ళకి బాధ అనిపి వచ్చి వాళ్ళే తీసుకొని వస్తారు కదండి
అవునండి అవును
అందుకే ఇంక నేను నార్మల్ అయిపోయాను ఒకసారి అది కూడా ఆ పాకెట్ మనీ హుండి ఉంటది కదా
మ్మ్
అందులో పిగ్గిీ బ్యాంక్ లో నేను అ అమౌంట్ సేవ్ చేసుకుండేదంత ఒక త్రీ హండ్రెడ్ అలా ఏంటనమాట నేను అప్పుడు అప్ అప్పట్లో కొన్నప్పుడు నేను ఇంకా చదువుతున్నప్పుడు కొన్నప్పుడు ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ అయింద్ అంటే మొత్తం అంతా టూ ఫిఫ్ ఫిఫ్టీ రూపీస్ ఏమో అయింది జస్ట్ గ్రామ్స్ అనమాట అంతే టూ ఫిఫ్టీ రూప్ రుపీస్ అయింటే అండ్ డెలివరీ చార్జెస్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం త్రీ హండ్రెడ్ కర అంతా అక్కడే అయిపోయింది అనమాట
అయ్యాయో
ఇంకా ఫేవరెట్ ఫుడ్ కదా సరేలే ఇంకా అమ్మా నాన్న కూడా అడగట్లేదు మనం తినడానికి కోసమే మనం ఖర్చు పెడుత్ తున్నాం అన్నట్టు నేను కూడా ఖర్చు పెట్టాను ఎంతొస్తుందో అని అనుకున్నా కానీ ఆ చాలా తక్కువ వచ్చింది అస్సలు వర్థబుల్ కాద అనిపిచింది నాకు బట్ టేస్ట్ అయితే టేస్ట్ స్ట్ బాగుంది కానీ కొంచమే చ్చారు
అయ్యో మరీ అంత తక్కువ ఇస్తే ఎలా అండి ఏలాజరిపోతది మనకు
అవునండి మ్ మ్ మీకు ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే అప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు మీకు ఫుల్గా ఆకలేసి ఫేవరెట్ ఫుడ్ ఉంది తక్కువ ఫుడ్ తక్కువ క్వాంటిటీ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందండి
అవునవును అప్పుడు బా అనిపిస్తది చాలా భాదేస్తది అనమాట
ఆ ఇంకా కొంచెం కొంచమున్నింటే బగుండబ్బా అని అనిపిస్తది కదా సేమ్ ఫీలింగ్ని నాకు పికిల్స్ లో అనిపిస్తుంది అనమాట అది చికెన్ పికిల్ల్
చికెన్ పిక్కల్ బాగుంటదండి అయినా
అవునండి మీరు ఎప్పుడు ట్రై చేశారా అండి
లేదు అంటుంటరు చాలా మంది నా ఫ్రెండ్ కూడా అంటుంటది అనమాట చికెన్ పిక్కిల్ బాగుంటది బాగుంటది అని కని నేను ఎప్పుడూ ట్రై చేయలేదు
అవునండి ఇంకొకటి ఏంటంటే మేం డీ మార్ట్స్లల అట్లా అమ్ముతారు కదా అలాంటి పికల్స్ అయితే ఇప్పుడు ట్రై చెయకండి నే నేను మీకు సజెషన్ అద అదే ఇస్తున్నాన అండి ఎప్పటికీ ట్రై చెయ్యకండి హండ్రెడ్ ర రుపీస్ అయినా ఫిఫ్టీ రూపీస్ అయినా ఆకరికి టెన్ రూపీస్క వస్తుంది వస్తున్నా అని అన్నా కూడా ట్రై చేయకండి అసలు
అవును చెయ్యనండి చెయ్యను మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినట్టున్నారు దానికి
అవునండి నేను రొయ్యలో పీకిల్ అని చెప్పను చెప్పేసి ఫాన్స్ పికిల్ తీసుకొచ్చుకున్నాన అండి అందులో ఫ్రాన్స్ ఏ లేదు
చాలా చిన్నగా ఉంటాయి కదండి
ఆసలు చిన్నగా కానీ ఏదున్నా కూడా కొంచెం క్వాలిటీ అన్నా ఇవ్వాలి కదా ఎతుక్కవాల్సి వస్తుందండి ఎక్కడన్నాయి ఎక్కడన్నాయ అని చెప్పి అది కూడా టేస్ట్ అనేది అసలు బాలేదు
హ
అంటే ఎప్పటి నుంచో పెట్టింటారు కదా
అవునవును
అందుకు మన దగ్గర ఏమో వాళ్ళు న్యూస్ టాక్ న్ూస్ స్టాక్ అంటారు కానీ పికిల్స్ అనే ఎవరు కొనరు కదా మార్చలలో అట్లయితే ఆ ఇప్పుడున్న జనరేషన్ లో కూడా పాతకాలం పద్ధతి యూస్్ చేస్తున్నారు కదండి పికల్స్ యూ చేయడంలో కూడా అంటే వాళ్ళే ప్రిపేర్ చేసు కొని వాళ్ళే ఊర పెట్టుకొని అలా అన్నమాట ఇంకా ఇప్పుడు కూడా ఎలా వెళ్తారండి ఇంకా డిమార్ట్స్ కి అలా వెళ్ళి మనకి సరుకులు అవన్నీ కావాలంటే కొనుక్కుంటారు ఇంకా పిగిల్స్ అంటే ఇంట్లో తయారు చేసుకుంటారు కదండి మన అమ్మమ్మలు ఆ ఆ కాలం నుంచి ంచి అట్న్ననే ప్రిపేర్ చేస్తాారు ఇప్పుడు మనకు కోపిక లేక డీమాార్ట్లకి వెళ్తున్నాము ఇప్పుడుకి మా అమ్మమ్మ వాళ్ళు కానీ వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారండి పికిల్స్
మీ అమ్మమ్మ కానీ మీ నాన్నమ్మ కానీ ఎవరని పిీల్చ చేస్తారండి
ఆ చేస్తారండి మా అమ్మమ్మ చేస్తది అంటే మ్యాంగో పిక్ పికిల్ చేస్తదన్నమాట
ఆ
ఇంగ మా నానమ్మ సైడ్ అన్ని పికిల్స్ చేస్తారు.
ఉ
కానీ ఆ వాళ్ళక్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళక్ తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తది అనమాట మా నానమ్మ సో మా నాన్న మని ఓన్ గా ఏం ప్రిపేర్ చేయదు తెలిసిన వాళ్ళు ఉంట వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తది అనమాట అంటే
ఊహూ
మొత్తం అంతా తన మీదే బర్త్డేనవ్వకోకుండా
అవునండి.
వెళ్తుంది. వాళ్ళకి హెల్ప్ చేసినందుకు నానమ్మ కూడా కొంచెం పెటిస్తారు అందులో మాకు పంపిస్తుంది అనమాట మా ఊరికి పంపిస్తుది. మీకు అలా ఏమన్నా ఉందాండి.
మాక్ ఇంకెవ్వరు లేరండి అలా పంపించేటోళ్ళు సరే అండి బాయ్
ఆ ఓకే అండి అండి చూసుకోలేదు ఓకే అండి బాయ్ అండి